ఆ
ఆ ఇరా ఆడతారు ననే
అ అమ్మ వాతందే
విన ఇటు వి ఛార్జ్ అయిపోయినట్టున్నది, డేటా అయిపోయినట్టున్నది అందుకే ఏమి నోడతలేదు నాకు
ఎప్పుడు ఇప్పుడా
మా వాళ్ళల్లుల్లికి నువ్వు మాట్డుడికి ఊకే ఏం అర్ధం అయితలేదు నాకు, నేను బ ఉదయాన్న వేసి మాతి వాళ్ళ ఆరింటికే లేపోంది మా మావ ఏటో పోతున్నట, ఆరింటికే లేపితే లే అన్నం వండి, కూర వండి, ఆ ఇల్లు ఊడ్చి, తూడ్చి నా కొడుకు అన్న వండి తినిపించి బయట వాట్ల కడిగి ఒక నిమిషం లైన్లు ఉం
ఆ
నాంపల్లెకా బయట ఊ ఊడికి కడిగి అంత చదిరి స్నానం చేసినా ఇక్కడే
ఆ నైట్ ఎన్నిటికి వండుకున్నావు మరి
ఇబనుకునే సరికి పన్నెండు అయింది, పొద్దుగాలనే లేపుతుంది మ అత్త అన్నింటికే లేపుతంది, అన్నమ్ వండుదులే అంటది వండుకోరాదా అన్న
ఆ
అ నిద్ర రాదు ఆ నిద్ర వతలేదు ఎట్లాగా మేలుకతోటే ఉన్నాయి మరి ఆ నైట్ లేట్ గా పండు న్నది కదా, ఆ సాతన అవుతుందో అయితలే అని వండుకోవచ్చు కదా న అన్న వండుతానికి ఏమవుతాను నేనే ఏమి వండాలట లేసి అన్నఉండదులే అన్న ఉండదులే అని కొడతా ఉంది పొద్దానాలే ఆరు ఇంటికి నా కొడుకు లేచి మొషన్ పోయిండే పొద్దుగానే మొషన్ పోయిడు ఆ మళ్ళా పడుకును నీను పండుకుంటే నా పక్కన పడుకుంటాడు మళ్ళా వొళ్లు మాట పెడతాను పనుకబెట్టుకున్న పక్కన వాడు పంటారు నేను బంట పంటడు అంటే, వండికొ నువ్ పనుకబెడతాను వా నేను వంట రూమ్ లో పోగానే న వెనకల వచ్చి నిలబడిత
అయ్యో ఏ మధ్యాహ్నం పండుకుంటడు తి
ఆ మధ్యాహ్నం పండుకుంటుడు. ఆమె లేపదె రొ రెండింటికి పన్నెండింటికి పండ్నాడు అనుకొ రెండింటికి మూడింటికి లేపాల కదా లేపదు. మంచిగా పంన్నాడు అనుకోని అట్టనే ఉంటది, ఐదారింటికి వరకు అట్టనే పండుతండట పండ్తే మళ్ళ మధ్యరాత్రి అసలు పండుకోడు కదా.
ఆ బాష పండుకొనియద్దు. ఆమెకు పని తప్పుతది అని ఆమె చుతంది ఎందుకే పడుకోబెడతంది.
ఆ ఆయన్ని పట్టుకొని తిరగాల, అది చేయాల ఇది చేయాల అనుకో ఘటన్ గా రేపు పోత నేను ఇంటికి మీ అమ్మను రమ్మను. మీ అమ్ మా రాదా ఒక వారం చూసుకుంటానికి అని అంటంది.
ఉహు
అందుకే నాకి పిచ్చి లెత్తంది. ఆళ్లని చూతెనె పిచ్చి లెత్తంది. పంది ఈనింద మీది నీ బిడ్డ పోయిందా.
ఆ పోయింది.
నీ కొడుకు ఈడున్నాడా
ఆ ఇద్దరికి కూడా సర్ ని ఇపిత్తం బడికి పెడి తె అప్పుడే
తింట్రా
ఆ అయన నచ్చితె తింటడు. లేకపోతె లే అన్నమే
ఆ మంచోడె నె నా కొడుకు అన్నం అసలు తింటలేడు.
అన్నం కూడ ఆయనకు నచ్చుతేనే తంటాడు లె ప్తే వినడు
నిన్న ఫ్రూట్ సలాడ్ చేసింద్నే మంచిగ ఉన్నది. తాగురా అంటె వాడు అస్సలు తాగుతలేదు. వాడు నా కొడుకు బాదం మిక్చర్ ఉంటది కదా
ఆ ఆ ఫ్రూట్ సలాడ్ వేశాను. ఆ
బాదం మిక్చర్ బయట అమ్మర ఇరవై రూపాయల అట్ల. అది జేష్ న మంచిగా అన్ని దానిమ్మకాయలు, యాపిల్స్ ద్రాక్ష పండ్లు, ఆ బనానా, అన్ని ఏసి చేసిన మంచిగ చిక్కగ అయింది. అస్సలు తింటలేడు అలా ఒక ఐస్ క్రీమ్ ఎయాలా పది రూపాయలది తెచ్చి తింటడప్పుడు మనం బయట ఇత్తారు కద ఐస్ క్రీమ్ పెట్టి
వామ బస్ దొరికిందా.
బస్సులే కూకున్న వచ్చింది ఫోన్ చేత్తా, అంటేనె వచ్చింది. ఏ పది నిమిషాలు పడుతదేమో ఆడికి పోతని
ఆహ
ఎన్నిట్ ఇలా ఏం కోరలేదు ఆమె ఏమో అన్నం పోపేసిన కాని క్యారెట్లు ఉన్నాయి మా ఆయన క్యారెట్ తినడు పెద్దది మాత్ అత్తమ్మ ఇచ్చింది నిన్న రెండు
జర నాకోయిందా మరి
తక్కువయింది
ట్యాబ్లెట్ వేసుకొని పనుకున్నాడు ఏమో
ట్యాబ్లేట్ ఏసుకోలే గిబ్లేట్ ఎస్కోల అదే తక్కువయింది
ఆ గోల గట్నే తక్వయితది ఆదోళ్లకు ఏం తక్కువకదు
ఆయన వేరే టాబ్లెట్ వేసుకున్నాడు గని బే బెల్ షాక్లెట్ల టాబ్లెట్
ఆ ట్యాబ్లేట్లకే తకువైతయి వాళ్ళకి
హ్మ్
మీ అమ్మ మీ చేత్తంది మరి ఏ మామ ఏం చేత్తారు రాలేదా
మా అత్తమ్మ మాబిడ్డ దగ్గరికి పోయింది మా మామయ్య ఓటికనే ఉన్నాడు
యా బిడ్డ ఎం ఊరికే
ఆమెకు పెద్ద ఆపరీషన్ అయింది పోయి కి బట్టల్ పిండుడు మ్మ్ బోల్ తోముడు
ఆ కాదు అ ఇప్పుడే అయిందా
ఆ పిల్లలు కాకుండా చెపిచ్చుకున్నాది
ఇప్పుడ వామ్మో ఆ పిల్లల్ని ఎట్లా చూసుకుంటది ఆపరిషన్ నొప్పి ఎట్ల భరిస్తది ఆమె
హ్మ్
మరి నువ్వు పోయి చూసోచ్చినవా ఒకసారన్న
పోయిన మాగ మూడు సాల
ఆ పోయిరావాలా మల్ల పోలేదన్న పేరు వత్తది ఎన్ నెల్ అయితంది
ఏ ఇంక నెలగాలే గావచ్చు
అవున అవున గా
అవి రెండు వారాలు ఇ మూడోవ వారం అనుకుంటనే
ఆ మీ అయన పోయిన్నా మరి
పోలే ఇంటికానే ఉన్నాడు మరి ఎప్పుడు పోతాడో పోతాడో పోడో తెలిదు
ఏం పనిని విలువలేదు కావచ్చు
ఇయ్యాల పని లేదా అ పనున్న లే తెలుసుకొని దర్వాజా పెడతారండ రానే నిన్న ఉంటే ఇంటి ముంగట నేనే పది ఇటి వరకు ఉంటనేమో పోతాడు, లేకపోతే ఆటో పట్టుకొని పోతాడు గామె అ ఇద్దరు అడ పిల్లలాట ఆల్ల పాప త్రీ ఇయర్స్ అట్నే ఆమె అన్నమేసి ఇత్తే ఆమె తింటారుట అన్ని ఫ్రూట్స్ తింటారట వాళ్ళు
అలవాటు చేసినట్టు ఉంటరే పిల్లలు
ఆ బొప్పాయ్య పండు తింటరట ఫోన్ వస్
మనం ఏది అలవాటు చెత్తే అయ్యే తింట్రు పిల్లలు మనం ఎట్లా అలవాటు చేస్ కానీ కొందరు పిల్లలు తింట్రు కొందరు తినరే ఎంత అలవాటు చేసిన
టే అట్నే తింట్రు అట్నే మాట్
టన్ తింటరట
ఆ మంచోల్లే
మ్మ్
కొందరు తింట్రు కొందరు తినరు నా కొడుకు కూడా తినడు ఏది పెట్టినా ఏది చేసినా
ఇప్పుడు మేము టేర్
మీ బాబు బాగా బక్కగా అయినాడు కదనే అన్నం తినకుంటా నే పాల మీదనే ఉంటండు ఆయనే
ఆ ఇగ నేను కూడా పాలు బంద్ చేస్తా ఈ సమ్మర్ ల
ఆ అంత ఈసీగా బంద్జేయర్లే
ఏదో ఒక టెక్నికు టెక్నిక్ వాడాలి ఎక్కువ తాగుత అన్నం తిన్నడు అనుకో ఎక్కువ శాతం తాగడు ఒక్క నైట్ లో నే బాగా డే టైమ్ ఎక్కువ ఇప్పుడు మానిండు
అవ నా కొడుకుని మాత గారింటికి తోలినాక మారిండు వాళ్ళు దూచి వా కోసం నాలుగు రోజులు వరుసగా ఏడ్చిండట నేను కూడా పాల తోటి వన్ వీక్ టూ వీక్స్ దాకా మస్తు ఇబ్బంది పడ్డా మస్తా మస్ ఇబ్బంది ఆ నొప్పి బయట మెడిసిన్ యూజ్ చేసినా మళ్ళా ఆ పెయిన్ కిల్లర్స్ వాడిన ఏమేమో ఏమేమో గడ్డ పట్టీలు వేసుకున్నా అసలు ఏమేమో చేసినా ఆ నొప్పి తగ్గాలని అది ఎంత నొప్పో ఘోరంగా ఉంటది నొప్పి
బాక్స్ తీసుకుపోతున్నావా మరి
తీసుకపోతన్న ఆల్గా వుండమని చెప్పిన మోత్తం మొత్తం ముద ముద చేసి పెట్టింది ఆలుగడ్డ తిట్లేదు అదే ఇప్పుడు నేను వండితే, ఇరో మార్గా తిట్టు వాళ్ళ అమ్మ వండింది కాబట్టి ఏమనలేదు నేను ముద్ద ముద్ద వంతే నాకు నచ్చదే, కొంచెం అవి ఆలుగడ్డలు కాచేపచ్చే ఉండాలి, తర్వాతికి టమాటలు వేసినప్పుడు ఉడుకుతయి అవి మొత్తం ఉడికేదాకా చూసింది అది మొత్త ముద్ద ముద్ద అయింది కూరా
ఆహా పొట్టుతోనే వండుతావా పొట్టు తీసేస్తావా
ఫస్ట్ ఆలుగడ్డలు పొట్టు దీసే కోస్త చాక్ తోటి కోసి సినకా పచ్చిమిపకాయలు ఎత, పోపుల వేసాక కొంచెం అళ్ళం ఆ కొంచెం అదేంటిది కొద్దిగా పసుపు ఎత్తా, వేసినాక ఆలుగడ్డలు ఎత్తా ఆలుగడ్డలు కొంచెం బాగా ఉడిక అంటే ఫ్రై లో మగ్గాలి, మగినక బాగా ఉడకోవద్దు మెత్తగా, కొంచెం మీడియం ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎయిటీగా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకల అల్ల మళ్ళా ఫిఫ్టీ పర్సెంట్ టమాటలు వేసినాక ఉడకలి, అట్లయితే కర్రీ బాగుంటుంది టేస్ట్ అట్లైతే మన టమాటాలు ఉరికి రి ఆలుగడ్డలు ఉదూకితే అవి రెండు మంచిగా మిక్స్ అయ్యి పైన ఆయిల్ తేలుకొని వస్తుంది మాతో ఇది మొత్తం రోడ్డు ముందయిన
హా హ
ఇగా మా ఆయన కి అసలకే పోదు మంచికుంటనే తింటడుఆయన మంచిగా లేకుంటే తినడు. ఏమనుకున్నాడో పోయిండు షాప్ కి పోయిండు తిన్నాడు, పోయిండు నా కొడుకు కి బిస్కెట్ ప్యాకెడుకొనిచ్చిండు. పెరుగు ప్యాకెట్ కొనిచ్చి తోలిండు నేను తింటాను తిననో అనుకోని అ ఆ పెరుగో ప్యాకెట్ కూడా నిన్ నేను అది బాక్స్ కట్టుకున్నా సగం ఉన్నది మరి సాయంత్రం తింటాడేమో ఆయన అని ఉంచొచ్చి
ఆహ వాళ్ళు పోతాలే ఇవాళ
ఏమో మా మామయ్య సెక్రటరియట్ల పని ఉన్నదట ఆ పని గురించి అని వచ్చిండు, అది అయిపోతే పోతరేమో అయే రే నా కొడుకుని తీసుకొనే పోతామని అంటాళ్ళు.
ఆహా సరే నేన్ ఫోన్ జేత్త లిఫ్ట్ చెయ్